ప్
ఏమైందిరా కట్ అయిందా కాల్
కట్ అయింది
మేబీ సిగ్నల్ ఇష్యూ అనుకుంటా
కావచ్చు డిస్కనెక్ట్ అయితుంది
అంటే ఎన్ని మినిట్స్ తర్వాత డిస్కంటిన్యూ అయితుంది అది సో నేను కూడా చూడలేదు నార్మల్ గా మాట్లాడుతున్నాం కదా సడన్ గా వాయిస్ అనేది ఏమైపోయిందంటే ఆఫ్ అయి పోయింది చెక్ చేస్తున్నా చెప్పాలి ఇంకా చెప్పాలి మాట్లాడ్ తున్న ఇంకా కబడ్డీ గురించే
ఆ
అది శుభం చిన్నే వాళ్ళ ఏమంటారు వైఫ్ కూడా కబడ్డీ ప్లేయరే కదా నేను రీల్స్ చూసిన నార్మల్గాళ పేజ్ ఓపెన్ చేసి
అవును
ఆమె కూడా మంచిగా ఆడుతది
గర్ల్స్ లో చాలా మంది ఉన్నారు
చా కానీ మనకి ఏందంటే ఈ
గుర్తించరు అంత గుర్తించారు
ఆ ఇంకా సపోర్ట్ కూడా ఎక్కువ అంత ఉండదు
అవునం బాయ్స్కున్నంత మా ఫ్యాన్స్ కూడా బాయ్స్ కున్నంత గర్ల్స్
ఎక్కువ ఉండర్ కదా అసలు
ఏ ఏ గేమైనా సరే ఇప్పుడు క్రికెట్ లో కూడా బయిస్కె ఉంటంది కల్స్ ఆడతారు కదా వాళ్ళకు ఉండదు ఎక్కువ
ఉంటంది అనుకో బట్ ఈ మధ్యల ఈ రీసెంట్ టైమ్ లో సపోర్ట్ ఇస్తుారు గర్ల్స్ కి కూడా క్రికెట్లా కానీ క్రికెట్ కు ఉన్నంత క్రేజ్ కబడ్డీకి ఇప్పుడిప్పుడు వస్తుంది
క్రికెట్ గురించి మూల కూడా తెలవదు
సేమ్ పెంచ్ అసలు క్రికెట్ అంటే కూడా తెల్వదు
ఇది ఇట్లా ఆడతారనీ తెలుసు కాని అద అంటారు ఇద అంటారు వరుస అంటారు అదంటారు అదేదతెల్వది
అసలు రన్స్ అసలు అంటారు ఏమేమో అంటారు కానీ అసలు అవి ఏం తేలవు అంటే మీ ఇంట్లో క్రికెట్ మ్యాచ్ చూడారా మరి
ఎవ్వరు జుడరు
ఆహ సేం ఇక ఫ్యామిలీ ఫ్యామిలీ కబడ్డీ
స సీరియల్లు చూడదు మ మమ్మీ
అరే అ
ఎందుకంటే మ ఇ మా ఇ ట్ల చానెల్స్ ఎక్కువేపిచ్చుకోమ్ వైఫై ఉంటది ఇగ యూట్యూబు హాట్స్టార్స్ అవే అవే ఈగ మూవీస్ చూస్తాం
యితే ఏమంటారు ఇప్పుడు నేను ఈ స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఎందుకంటే ఈ స్టార్ మా అలా వస్తుండే బట్ జస్ట్ తెలుగు టైటన్స్ మ్యాచ్ వచ్చినప్పుడే వ సన్నా అనమాట ఇంకా ఒక్కటే మ్యాచ్ చూస్తే కూడా మనకి మన టీమ్ తోని వేరే టీమ్ ఎట్లా ఆడుతుంది అనేది మనకు కూడా తెలివాలి కదా అవతల ప్లేయర్స్ ఎట్లురు
అవును
అట్లా అని చెప్పేసి నేను ఇక స్పోర్స్ ఛానల్ ఇప్పటికీ కూడా స్టిల్ యాక్టివ్ లానే ఉంది ఆది ఎందు ఆ ఎందుకంటే ఎప్పుడు ఏది వచ్చే తెల్వదు కదా ఏ చానల్ ఉన్న లేకున స్పోర్
పోడ్చున్నాను మళ్ళా కార్టూన్
ఆ కార్టూన్ కూడా అనుకో ఆ
అలా జాకుంటాది కదా
హా చెప్పాలి ఇంకా కబడ్డీ నువ్వు ఎప్పుడు నేర్చుకున్నావు ఎప్పుడు స్టార్ట్ చేసినావు్ కబడ్డీ
నేను ఎయిత్ క్లాస్ లో
ఆ
ఎయిత్ నుంచి ఆడుతూనే ఉన్నాం ఎయిత్ నుంచి టెన్త్ వరకి స్కూల్ ఆడినాం ఇంటర్ లో మేము ఎప్పుడంటే రిపబ్లిక్ డేస్ కి అవిటికి ఆడినాం అంతే
అంటే ఇంటర్లో నార్మల్గా కాలేజీ నుంచి వేరే టోర్నమెంట్స్
ఆ అట్లా ఎప్పుడుూ పోలే నేను
అంటే మీ కాలేజ్ ఉండకపోతున్నానా
మా కాలేజ్ లో అట్లాంటివి లేవు మళ్ళా పీటీసారి ఇట్ అందరుూ ఉంటారు కానీ అవి అవి వట్లరు మా కాలేజ్
ఆహా కానీ కాలేజ్ నుంచి కూడా అట్లుంటే గర్ల్స్ కి కొంచెం సపోర్ట్ లా ఉంటు
ఆ కానీ మనం సపరేట్ గా జాయిన్ కావాలా
ఆ అకాడమీస్ అ సపరేట్ అకాడమీస్ లో జాయిన్ అయితే మనకి
ఉమ్ మా ఇంట్లో అడిగితే పోమనారు కాని చూడాలి
ఆహ బెటర్ మంచి ఆప్షన్ నీ ఇంకా అసలు
పోతే బెటర్ ఇంటర్ బెస్ట్ ని అ
ఆ ఇప్పుడు చూసినా దేవాంగ దళాలు గాని ఈ అశు మాలిక్ గాని పేరు వచ్చింది ప్లస్
ఆ వచ్చినాయి అవును వాళ్ళు ఇప్పుడు అందరు కోచెస్ అయితారు ఇప్పుడు రాకేష్ కుమార్ అనూప్ కుమార్ అజయ్
ఆల్గూడోస్ సేమ్
వీళ్ళందరూ అయినారు కదా
అదే ప్లేయర్స్ నుంచే కోచెస్
హు
వాళ్ళకి కూడా ఏమంటారు మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి కదా స్పోర్ట్స్ కోట ఉంటే
అవును
ఇప్పుడు ఇంకా కూడా వాళ్ళు ఏమంటారు అక్కడక్కడ వాళ్ళ సరౌండింగ్ మ్యాచెస్ కూడా ఆడుతుర్రు అప్పుడప్పుడు ఇస్టా్రామ్ పోస్ట్లు చూస్తుంటాం కదా
ఆడతారు అందరికి నేర్పిస్తారు మళ్ళా
ఆ ఈయన ఎవరు ఈయన పేరోస్తాలెద్ స్ కాదు కాదు మన తెలుగు టైటన్స్ ఇప్పటిదాకా తిను ఆ రాహుల్ చౌదరి అయిన ఒక అకాడమీ పెట్టిండు గా
అవునా
ఆ ఒక అకాడమీ పెట్టి వే ఏమంటారు ఇట్లా ఏమంటారు ఇప్పుడు కబడ్డీకి కూడా ట్రైనింగ్ ఇస్తున్నా
ఆ అట్లా అట్లాంటి ట్టికోవాల్ మనం
ఆ
సీజన్ ఫస్ట్ నుంచి టువేల్ టి వరకు ఎవరెవరు వినైర్రో తెల్స బ్రో
నాకు అంటే ఏమంటారు ఈ పాట్న ప్యారెట్స్ అయితే వన్ టూ త్రీ అనుకుంటున్నా సీజను
నేను ఫస్ట్ సీజన్ ఏమో జైపూర్ బ్రో
ఓకే నాకు అంత క్లారిటీ లేదు గానీ పాట్నా పైరేట్స్ త్రీ జైపూర్ పింక్ పాంథర్స్ టు ఆర్ సం ఎదో ఆ
జైపూర్ టు ఆ ఎన్ని సార్ల టూ టైమ్స్ తీసుకుంది ఫస్ట్ దాంట్ల నాయింత్ దాంట్ల పాంట్ల నేమో త్రి టైమ్స్ తెల్సు పాత్ర త్రీ టైమ్స్ థర్డ్ ది ఫోర్త్ ది ఫిఫ్త్ ది సీజస్
మల్ల దబాంగ్ దేల్లీ రెండు
దబాంగ్ డెల్లీ ఆ రెండూ ఎప్పుడెప్పుడు ఎయిత్ సీజన్ ల టువేల్ సిజన్ల ఆ తర్వాత యు ముంబ ఒక్కసారి విన్ అయింది
ఆ యూ ముం
సెకండ్ సెకండ్ సీజన్ ల బెంగాల్ వారియర్స్ ఒకసారి విన్ అయింది అదేమో సెవెంత్ సీజన్ అనుకుంటా
బెంగుళూర్ బుల్స్ గూడ
బెంగళూరు విన్ అయింది ఫిఫ్ సిక్స్త్
ఆ కనసలు విన్నుగాని టీంసంటే తమిళ్ తలైవాసు
తమి ఆ తెలుగు టైటాన్స్ తమిల్ తలైవాసు యూ ముంబ
ఏ యూ ముంబ గుజ ముందు సార్ అసలు గుజరాత్ జెంట్స్ అసలు ప్లేయర్స్
ఆ యూపియోదా ఇవేవి విన్గాలేదు అసలు మా తెలుగు టైటాన్స్ గూడ విన్ గాలే ఒక్కసారికి
కని ఏమంటరు లాస్ట్ఏమంటరు సెమిస్లకు పోయే ముందు ఫ్రీ ఫైనల్స్ లాగా ఉంటది చూడూ ఈ యుపి యోదాస్ కీ మళ్ళీ హర్యానా స్టిల్లర్స్ సామ్థింగ్ ఏదో మ్యాచు ఉన్నపుడు యుపి యోదాస్ విన్ అయింది చూసినవ
అవును
ఆ మ్యాచ్ అయితే అసలు తెలుగు టైటన్స్ విన్ అయితే గుడా మేబి అంత హ్యాపీనెస్ రదేమో కానీ ఎందుకు అంటే తెలుగు టైటన్స్ కి ఒక టఫ్ టీమ్ పోయింది అన్న హ్యాపీ
ఆ అంటే
అసలు అది ఏమంటారు అప్పుడైతే ఎంత మంది స్టోరీస్ పెట్టిరు యు పియోదాస్ కి థాంక్స్ చెప్పుకుంటా కన్ తెలుగు టైటా హా కన్ మస్తు ఆడిర్రు తెలుగు టైటాన్స్ ఐతే ఆడిన కడికైతే అసలు
ఈసారి
ఈసారి కూడా గట్టే కంబాకిీసే అయిపోతుది
ఆ
కానీ ముందు వరకి ఆ ముందు వరకు అసలు కబడ్డీ అంటే ఎక్కువ ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించకపోతుండే అది టీవీలో ఆర్ ఫోన్స్లో కూడా ఎక్కువ చూడకపోతుండే బట్ మోన్నా సీజన్ క సలు మస్సుూ ఏమంత
చాలా మంది అవును చాలా మంది
చాలా అంటే చాలా ప్రతి మ్యాచ్ చూసంరెంత అట్టసలు అదీంగా అంటే ఎంత క్రేజ్ వచ్చిందో
మంచిగా అన్ని అన్ని టీమ్స్ చూడాలనిపించింది ఎందుకంటే మంచిగా ఆ పోటీ ఎక్కువుండే ఒకరికొకరు పోటీ కుండే
మనం ఇప్పుడు ఆడకున్నా కూడా కొన్ని ప్లేయర్స్ స్కిల్స్ తెలుస్తుంటాయి మనకి రే కొన్ని స్కిల్స్ కూడా మనకు తెలుసు ఆ అట్ల కానీ పర్దీప్ నెర్వాల్ నీ తీసుకోలే చూడు అసలు అది మెయిన్ అసలు
ప్రదీప్ ను ను రిటైర్ అయ్యిండు కదా అప్పుడు
ఆ రిటైర్ అంటే తీసుకోలే అవునవును ఆయన చేసినా కరెక్టే కాని ఆయన అసలు సెలెక్ట్ చేయలేరు కదా ఒక టీమ్ లో ఆ అందుక ఎన రిటైర్ అయిపొయిండిగా
ఆ
అట్ల అంటే అంత మంచి ప్లేయర్ కదా అంత మంచి ప్లేయర్ని తీసుకోలేదు అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తురు అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తురు
అవును
సూడాలి
ఇప్పుడు భరత్ కూడా ఏడు కొనమూలత చిన్న ప్లేయర్ అసలు ఆయన ఆడనే ఆడద చినం కాయన ఇప్పుడు కెప్టెన్ లాగా అయిపోయుండు
ఆ
ఇంత మంచిగాడిండు
అయినా మ ఫూర్ బా గ్రౌండ్ అంతా భరత్ తూడదయితే అసలు చెప్పులు కూడా లేకుండా ఆడిన స్టేజ్ నుంచి ఆ ఇంత స్టేజ్ ఇంత మంది ఫ్యాన్స్ ఇంత మంది
అంకుష్య వేరే లేెవర్
కానీ వాళ్ళకి కూడా మన తెలుగు టైటన్స్ వాళ్ళకి కూడా తెలుగు వస్తే మన తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ కూడా ఇంక ఎట్ల ఆగుతారా
ఒక్కలున్న చాలు
ఆ
ఒక్క లేరా నాకు అదొకటి డిసప్పయింట్ అయితే ఇప్పుడు ఆగన
కానీ అవును నిజంగా అసలు తమిళ తలవాష్ తమిళ్ వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు అదే టీంలా కాకుండా కూడా ఆ మనో ఉండరు మేబీ ఈసారి చూడాలి మరి
ఆ
కానీ సిఈఓ త్రీనాథ్ రెడ్డి తెలుగే కదా మరి, ఆయన వాళ్ళు కొంచెం తీసుకునేటప్పుడు
ఆయన జస్ట్ ఏంది బయట నుంచి డ అంత
ఆహా
అ కోచులా కా అంతే
మేబి ఆయన ద్వారా కూడా ఎవరన్నా తెలుగు వాళ్ళు పోతే
గుజరాత్ జన్ చైతా సల్వం ఎందుకుందో అ ఒ సక్కగా లే
అరే ముందుసరి అకు ముందు సరి బానే ఆడినట్టుంది
ఆడలే అల్ ఆడ రస్
అది ఎవరు ఈడుంటా ఇప్పుడు గుజరాత్ జైమ్స్లా
ఆ
ఇ పేరు వస్తలేదేంత ఎపేరు అదే సేమ్ ముస్లిం ముస్లిం
ముస్లిం వోడా
ఆ సరే సరే మరి మళ్ళీ మాట్లాడదాం ఇప్పుడైనా ఓకే బాయ్ మ్